హా య్
ఆ బాగున్నార అండి
ఆ బాగున్నావండి మీరు బాగున్నారా హ బావున్నారా అండి
ఆ చెప్పండి
ఏం చేస్సు న్నారు
ఆ ఏం లేదఅండి ఎంట్లోనే ఉన్నాం ఎండలు బాగా కొడుతున్నాయి కదా వాతావరణం బాగా మార్పులు వచ్చేసాయి
ఆ అవున్ ఎండా కాలం ఆ మస్ ఉంద అన్ డి ఎండా ఇంట్లోనుంచి బయటకి కెళ్ళలేక పోతున్నామ్ అండి ఇప్పుడు దర కొడుతుందా ఏండ బాగా
ఉమ్ బా బాగుంటుందండి అసరే అంటె చెప్పలేనట్టు ఉంది ముస్లోల పరిదైతే ఇగ చెప్ ఇంకా అసలు ఈ ఎండకి కూలర్లు ఏస్ కొని ఇంట్లోనే ఉండాల్సి వస్తె ఏదన్న అవసరం
ఆ కూలర్లు వేయాలి తప్పదు ఇక మనకి ఫ్యాన్ గాలి ఏం సరిపోతదండి మనకి కూలర్ ఉంటే కూలర్ ఏసీ ఉంటే ఏసీ వాల్ ఏస్ కాలిగే
అవును
స
ఏం చేస్తున్నరండి తిన్నారా
అ ఏరో
ఆ తిన్నామండి పెళ్ళిళ్లు ఇట్ల ఏమన్నఉన్నాయా అండి ఎండకి ఎట్ల వెళ్తున్నారు మరి పల్లెలో గిట్లేమన్న ఉన్
ఇ ఏం ఎండ కాలంల ఏం పెళ్లిలండి య నేన్ పోయేటట్టు ఉన్న అండి ఇగ
ఊ
నచ్చినం పిల్లల్నేసుకొని ఏం పోతమన్
అవును అది కూడ నిజమేనండి
హు చిన్న పిల్లల తోటి ఏం పోతమండి అక్కడ వాతావరణం చేంజ్ అయితది పిల్లగాలు డే జరైతరు ఈ ఎండకి మనం కూడా అలసిపోయి ఉంటాము ఇగ మీకున్నాయా అండి పెళిలు
ఆ పెళ్ళిలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఒక రెండు పెళ్ళిళ్ళు ఉన్నయి వాటికి వెళ్ళాలి ఎన్ దలో బాగున్నయి బట్ టలు బట్టలు కూడా తీసుకోవాలండి ఎండే కొడుతుంది బయటకి వెళ్ళాలంటె. బట్టలు కూడా వెళ్ళాలి మీరు బట్టలు ఎక్కడ తీసుకుంటరండి.
ఇంగ బయట్నే షాపులా తీసుకుంటామండి చిన్న షాపులలా తీసు
బయట బాగుంటాయా అండి బట్టలు మీకాడ
ఉ బా ఆ బాగుంటయండి మీ దగర ఉంటయా
ఆ మద దగ్గర బానే ఉంటాయండి కాని ఇక మనం చూసి తెల్లంగ తీసుకోవాలి
మంచ్ చి బట్టలు చూసెస్ కోవాలి మళ్ళీ ఉన్న వాతావరణలా కొంచెం తగ్గటుది మెత్తటి తీసుకుంటేనే ఎండకి మంచి ఉంటది ఇగ వింటర్ సీజన్ల
అవున్ ను ఏయ్ వాన దు బ
ఉ
వర్షాకాలం కూడా మస్ ఇబ్బంది అయి దండిగ వర్షాలు బాగా పడుతా ఉంటయి ఇగ ఇబ్బంది బయటికి వెళ్ళేటట్టుండ బట్టల్ పిండితే ఎండవు పిల్లల స్కూలు కూడా ఇబ్బంది అయితది ఆ మనం కూడా ఎటైనా బజార్ కి ఎటైనా ఫంక్షన్స్ వెళ్ళాలన్న కూడా మనకి ఇబ్బంది ఉంటది ఇంగ బాగ పాడితే ఇబ్బందే
బాగాపడితే ఏంటండి ఇదితే పన అసలుయితే బయట చెప్పలేనట్టుంది పరిస్థితులుయితే
ఆ అవునండి
వెళ్లకపోతే నో వాళ్ళు ఫీల్ అయితరూ.. వెళ్దాం అన అంటేనేమో ఇట్లా పరిస్థితులు అనుకూలించవు. చిన్నపిల్లలను వేసుక్ పట్టుకొని ఎండ కు పోతే పిల్లలకి ఒలా దెబ్బ గిట్ల దాకుతడెమోనని ఎంత బాధ అనిపిస్తంది ఇది.. అలా అలా ఇబ్బంధయ్ ద్ రండి కొంచం
ఆ ఇబ్బంది బాగా అయితదండి
ఊ పండుగలు జేసుకుంటారా అండి మీరు?
ఉంటామండి మీరు చేసుకోరా
ఆ చేసుకుంటాము కొన్ని కొన్ని పండుగలు కొంచెం పెద్దగ జేసు కుండాం కొత్త బట్టలు గిట్లా దీసుకొచ్చి దసరా అది కావాలి ఎట్లా మంచి చేకుంటాం కొన్ని. కొన్ని పం పండుగలు ఇంట్లో మామూలుగా స్వీట్స్ ఇలా చేసి ఇగా మనకు ఆడవాళ్లకున్న పనే గదండి వంట వండాలి పండగలు వస్తే కొంచెం స్పెషల్గా జేయాలి న
పండగ వచ్చిందంటే మనకి ఆడోళ్ళకి అసలు పనే దీరదు ఇకచ్ ఇంకా ఎక్కువుంటది ఇల్లు ఉడువాలి ఇల్లు గడుక్కోవాలి తుడుచసుకోవాలి దీపం ముడీస్ కోవాలి మళ్ళ అన్నం టిఫిన్ జేయాలి టిఫిన్ జేసిన తర్వాత ఆ బోల్లు ఉంటే ఆ బోల్లు తోము అన్నం చికెన్ అయినా మటన్ అయినా వండుకోవాలి తినాలి మళ్ళీ బోల్లు పడితే మళ్ళీ దోముకోవాలి
ఇదే సరిపోద్ది కదా అండి మన జీవితానికి అదలైతే అసలు చాలా పండగలు వస్తే హ్యాపీ అని పిస్తుంది లేగాని ఇట్లనైతే
అంటతే మొగళ్ళకయితే మంచిగా ఉంటారు క మనమైతే ఏమ అన్ని పనులే చేయాల్సిందే వాళ్ళకే నడ కూసుని ఆడట్లు ఇస్తారు మనమే చేయాలి
అ అవును కొంచెం అం చెప్ పాలన ట్రై చేససిన గానీ విన్నర్లేండి మనం కూడా చెప్పాలి వాళ్ళ ఏ హెల్ప్ చేయాలి మనకి పిల్లలు ఉంటారు కదా కొంచెం హెల్ప్ చేసుకోాలి ఏదన్నా చేసినప్పుడు కొంచెం హెల్ప్ చేస్తే మనం కూడా బాగుంటుంది హప్కుంటాం మనగా
ఆ వాళ్ళ చేస్తే మనం ఇన్ని తిప్పలు ఎందుకు పడుతాం గాని
గుళ్ళగిట్ వెళ్తను దగ్గర గుళ్ళగిట్లు ఉన్నాయా ఉడి మంచిగా
ఆ ఉన్నాయండి దగ్గరనే ఉన్నాయండి
హ
మీరు వెళ్తారా గుళ్ళకు ఏ
అవును అట్లనే వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది ఆ జనరేషన్ నించి ఏ జనరేషన్ ఉన్న
హ
అసలుము ఉ అసలు చా నేను వెళ్తాం మేము రామాయణ రామాయణ వెళ్తాం శ్రీరాముల వారు అసలు గుళ్ళల్లో అసలుతే అసలు మన సంస్కృ తగ్గట్టు అసలు అప్పట్లో బలేలండి అగులు దేవుని విగ్రహాలు బాగుంటాయండి వెళ్ళినప్పుడు చూస్తా ఆ గోరాల మీద బొమలు ఇప్పుడు మీదట్లా బాగుంటంది అ దేవుల్ బొమ్మలో హలో
ఆ వి వినిపిస్తుంది శారీస్ కట్టుకుంటార లేకపోతే డ్రెస్ వేసుకుంటార టెంపుల్స్ కి వెళ్తే టైంప్పుల్స్ కి వెళ్తే ఏం డ్రెస్ వేసుకుంటరా చీరగ
ఆ ఏనుమ్మండి అబ్బాయి తగదంత
అంటే మీరు శారీ కట్టుకుంటారా లేకపోతే డ్రెస్ వేసుకుంటార
అమండి చీరలు కట్టుకుంటాం
ఆ అవున అండి ఉమ్
అవు
స్పెండ్ చేస్తారా టైంపుల్లో కొన్సేపు చె
ఆ స్పెండ్ చేస్తాం స్పెండ్ చేస్తా మం అటు అంతా అవన్నీ చూసిస్తాం అండి అప్పటి ఎట్లా ఉన్నది ఏంటి ఎట్లా జరిగినాయి అని.
ఎల్తారా అండి
పుష్కరాలకు ఇలా వెళ్తామండి
మీ దగ్గర ఏ టెంపుల్ బాగుంటాదండి.
మా దగ్గర శివాలయం బాగుంటుంది శివాలయం కే వెళ్ళాం మేము గోపుస్వామి గుడి స్వామి గుడి అని ఉంటుంది అయ్యో స్వామి గుడి బానే ఉంటుంది ఆ ఇక్కడ అన్ని బాగుంటద. చ
ఆ
పల్వాన్ ఉంటే ఇవన్నీ దగ్గరలో ఉంటేయి పోయి వస్తాం మేము దర్శనం బాగా చేసుకుంటాం. నా
బాగుంటదా టెంపుల్ అయ్యప్ప టెంపుల్ బాగు కదండి ఆ ఎములవాడకి వెళ్తారా అండి మీరు ఎములవాడ హుహు అవునా బాగా ఫేమసా
ఆ బాగా ఫేమస్ అంటే ఇ రాజన్న అంటే అందరరు ప్రతింటి. ఇలా చాలా సేరడానినికి. ఆ తిరుపతి అప్పుడు మా మా పిల్లల చిన్నగా ఉన్నప్పుడు ఎల్లా మేము ఇంకా వెళ్ళలో ఏ మధ్యన వెళ్ళాలనుకుంటున్నాం. ఇంకా బాగా ఏ చనాలది అట్లా కూడా చూడాలండి వెళ్ళాలి బాగుంటుంది ఇలా ఏద అంటే అప్పుటి ఇల్లులుగా కట్టిన రాజులు గ ఇట్లా కట్టిన వాళ్ళు. మన హస్వల్లే చూసి నాకు బాగా ఎప్పుడతే వెళ్ళి ఇవన్నీ చూసుకుంటామడి ఆ
ఉమ్ హ్మ్మ్
ఇంకా మీరు తిన్నారా అండి ఏం కూరా
హ
ఉమ్ సినిమాలకు ఇట్లా వెళ్తారా అండి సినిమాలు ఉన్నాయండి మీ ఊర్లో
ఆ ఉన్నాయండి థియటర్లున్నాయి
వెళ్తారా మీరు లాస్ట్ ఏం సినిమా చూశారు ఆ పండుగకి ఇట్ల సినిమాకి వెళ్తారా అండి మీరు
ఆ వెళ్తాం అప్పుడప్పుడు వెళ్తాం సినిమలకి చిన్న బాబు ఉన్నాడాని వెళ్ళాము అంత ముందు వెళ్ళలేదిలేండి
హుహుమ్
అ మీరు వెళ్తారా సినిమాస్ కి
ఆ వెళ్తామండి పండుగల ఈ ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం అ అంటే మాకు చాలా ఇష్టం పండుగల గిట్ల వెళ్తూనే ఉంటాము మేము అందరం కలిసి సినిమాలకు వెళ్తే బాగుంటుంది సినిమా అక్కడ టైం స్పెండ్ చేస్తాము కదా ఫ్యామిలీ తో అది మంచి అనిపిస్తూ ఉంటది ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉం ది కాబట్టి అట్లాంటి సినిమాలు షూస్ చేసుకొని పోతాం
ఉమ్ అవునా అండి ఉ ఏ మూవీ అంటే ఇష్టం అండి మీకు
ఉ మాకు అంటే చిరంజీవి సినిమాస్ రీసెంట్ గా చూ సాము ఓకే అండి ఓకే అండి
అండి